హలో
హలో హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా
అండి
ఆ తిన్నాను మేరు తిన్నారా
తిన్నా ఏం కర్రీ అండి
టమాటా చార అండి
టమాటా చారా
మీది ఎంది అండీ
మాది ఈ రోజు చికెన్ అండి
అవునండి మరి కూడా చ ఇది ఈవినింగ్ చికన్ మంత మ చది చికన్
ఆహా
అరే ఎక్కువ వేసు వెజిటేరియన్ ఎకువ ఇష్టపడతానండి పప్పు ఎగ్గు అ అంటే బాగా ఇస్త ఒకసారి బగారా రైస్ అంటే చాలా ఇష్టం
అవునా
చికెన్ బిర్యానీ మట బాగా ఇష్టష్టం
ఏయితా అనుసుున్నా బాగా చేస్తారు అంట ఫేవరెట్ ఐటమ్స్
ఫేవరెట్ అయితే టమాటా పప్పు వండుతాను ఎక్కువ ఉమ్ ఏ ఎగ్ కరీస్ ఎగ్ రైస్ ఫ్రై రైస్ ఉంటాయి కదా పుదినారయిసు అవ ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాను
ఉహుమ్ ఈ హెల్త్ పరంగా ఎట్లా డైట్ మెయింటైన్ చేస్తారు
వెళ్తు పర్ంగా అయితే ఏమ ఆ ఫిట్నెస్ క ఏమంత డైట్ ఏమి మెయింటైన్ చేయనండి నార్మల్ గా తీసేస్త ఉంటనే ఉండం ఫుడ్డు
అవునా అంటే పిల్లల ఇట్లా పాలకూర ఆకకూరలు పెడుతు హెల్త్ కి మంచిగా ఉంటది గా
అవునవును కానీ వెజిటబుల్స్ అన్ని ఏయ్ అన్నీ వెజిటేబుల్స్ అంటే అన్నీ తిన్ టామ్ తోటకూర పాలకూర గొంగూర ఆ కూరగాయలు అన్నీ వాడత తూనే ఉంటాం
ఆహా నేనైతే మా పిల్లలకి అంటే వీక్లీ వన్స్ అయితే పాలకూర కంపఅన్డ్ సరీ
అవునండి మా పిల్లల అయితే పెద్ద బాబు అయితే ఎక్కువ పుదీనా పచ్చడి అంటే బాగా ఇష్టం పుదీనా పచ్చడి బాగా చేస్తాను
అవున ఎలా చేస్తార్ మీర్ పుదినా పచ్చడ
పూలు కొంచెం శుభ్రంగా కడిగేసిన తర్వాత
ఆ
దాంట్లో పుదీనాలో ఉడకబెట్టేసి కొంచెం ఆయిల్ వేసి పుదీనా ఉడకబెట్టాలి ఉడకబెట్టి దాంట్లో కొంచెం చింతపండేసి ఉడకబెట్ టాలీ అక్కనుండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేయించి పక్క వెట్టుకోవాలి కొన్నాం పల్లెలు ఉంటాయి కదా పల్లెలు కూడా యాడ్ చేసుకోవచ్చు పుధీన పచ్చల్లోకి
అవునా
నమ్మందే టమాటా యాడ్ చేస్ కొంచెపు ఉన్నా కానీ పల్లీలు యాడ్ చేస్ ఉంటా ఆగే నేను టమాటా ఉన్న ఒకసారి పల్లిలు కూడా యాడ్ చేస్తాము ఎందుకంటే మనం ఎంత తీసు న్న క్వాన్ టీ అనేది కొంచెమే కనపెడుతది లాస్ట్ కేసరి పుధీనా మనకికా పచ్చిమిర్చిేసేసరికి కారం అనిపిస్తధని ఏ భయానికి ఇక ఒక ఒకటో రెండో టమాటాలు వేయాల్సి వస్తది అన్నమాట
ఆహా ఉమ్
ఇ ఫస్ట్ టైమ పల్లీల పొడి వేసుకొని పక్కా పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఎల్లిపాయక ఎల్లిపాయ జీలకర్ర వేసి కారం పట్టించ వాలి పచ్చికారం ఈ మళ్ళీ పుదీనా వేసి అన్ని మొత్తం గ్రాండ్ చేస్ కోవాలి ఇ ఒక్కోసారి తాళింపైనా పెట్టుకోవచ్చు తాలింపులో కొంచెం జీలకర్ర వేసి తాలింపు మిర్రులేసి ఎలిప్ ప రెండు రెబ్బ లేసి కొంచెం చిటికడు ఉప్పు
హ్మ్
ఉప్పు నా
అది మిక్సీలో వేస్తే బాగుంటుందా రోట్లో హ్యాపీ గృహ పూజ బాస్ హలో
రోట్లో వేస్త ఇ బాగుంటది కానీ మనకి అవైబుల్ అవైలబుల్ ఉండ కాబట్టి ఇక మిక్సీలోనే వేసుకోవాలి
ఆ కొంచెం రోట్లు నూడితే మంచిగా ఉంటాయని అంటారు
ఆ టేస్టీ ఉంటాయి కాబట్టి ఇక మన వాళ్ళ న్నంత ఓపిక మనకు ఉండది
ఆ వాళ్ళంతా ఓపిక ఉండదు అవి నూరడం కూడా చాలా టైమ్ బడతదిగా
చాలా టైం పడతది మనకు అది దాగా దంచిన మెదగనే మెదగదు ఇక మనకైతే
అవును
వాళ్ళ వాళ్ళ బలం బాగుంటది వాళటెక్నిక్గా దన్చు తరిగ మనకు దంచనే రా ఎప్పుడు ఏమి కున్నాయి ఇప్పటివరకు అయితే
ఇంకా నాన్ వెజ్ లో ఏం చేస్తారు వంట
నాన్ వెజ్ లో ఎక్కువ చికెన్ చికెన్ పకోడ వేస్తాను
హ్మ్
చికెన్ రైస్ కు వేస్తా చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ బిర్యాని అలా చికెన్ ఎక్కువ ఇష్టపడతాం పిల్లల మేం ముగ్గురం ఎక్కువ అదే ఇష్టపడతాం
హు మీరు బయట ఫుడ్ ఇష్టపడతారా ఇంట్లో ప్రిపేర్ చేస్తా
ఇంట్లోనే ప్రిపేర్ చేస్తా ఇంట్లో ఏదైనా నూడిల్స్ అయినా ఎగ్ నూడిల్స్ హా బయట తీసుకురానిను
కొంతమంది ఇంట్లో చేసి బయటివి అంటే ఇష్టపడతారు కదా
ఆ
ఊ
పిల్లలకి ఇట్లా బర్గర్ అంటె ఇష్టం ఉంటది కదా ఇట్లా పి పిజ్జా, బర్గర్ అది కావాలని మారం చే వచ్చినప్పుడు ఏం చేస్తామ అంటే ఇక మనకి గోదు మ పిండి కానీ మైదా కానీ పిండి అందుబాటులో ఉన్నప్పు ఆప్పుడు కొంచెం చపాతి లాగా చేసి దాని మీద కొంచెం టమాటా సాస్ టమాటా మిక్స్ క్యాబేజీ క్యాప్సికం చిల్లీ పౌడరు అవన్నీ వేసి దాని మీద పెట్ అంటే ఒ సిమ్ లో కొంచెం మనం చపాతి పిండిలో ఏం చేయాలంటే మైదా పిండిలో కొంచెం సోడా వేయాలి కొంచెం
ఆహా
పిజ్జా లాగా పొంగుతుంది అనమాట ఇగ అందులో క్రీమ్ అవన్నీ ఉండాలంటే మన దగ్గర ఉండే వా మనకు దొరికిన ఐటమ్స్ తోనే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా ఇగ అవునండి ఈ పిల్లలు చూసిందల్లా కావాలంటారు కాబట్టికి
ఆ అప్పుడప్పుడు మనం చేసి పెడతాంటే అడగరు బయటికి కాకుంటే మన ఓపికని బట్టి
ఇప్పుడు బర్గర్ అనే కూడా పైన ఒక బ్రెడ్ కింద ఒక బ్రెడ్ మధ్యలో కొంచెం చీజ్ ఏసీ అందులో చికెన్ అది ఇది వేస్తారు అది మామూలుదే ఈ దానికి మన రెండు వందలు పెట్ పెట్టాలి అదే మన ప్రిపేర్ చేసుకుంటాం కదా అందుకని మనమే ప్రిపేర్ చేసుకుంటాం.
ఇప్పుడు రంజాన్ వస్తుందికదా హల్ అది హలీమా హలీమెప్పుడన్నా టేస్ట్ చేసారా
ఆ చేయలేదండి ఎప్పుడు చేయలేదు
చాలా మంది ఇలానే అంటున్నారు
అవునండి అవును ఇక మనం ముస్లిం ఫ్రెండ్స్ ఉంటే అదే మార్కెట్ లో దొరుకుతుందంట అ తెచ్చుకుంటేనే బావుంటదని అంటున్నారు ఎప్పుడూ తినలే మన ఏమి ఔ
మ్మ్ ఆహా అది టేస్ట్ బావుంటదని అంటున్నారు మీరు ఎప్పుడైనా చేస్తారా అని
అవునవును మనం టేస్ట్ చేయలేదు టేస్ట్ చుడవే లేదు ఇగ ఫ్రెండ్స్ ఎక్కువ ముస్లిం ఫ్రెండ్స్ అంత అట ఎవరు ఎక్కువ లేరు ఉన్నా కూడా కొంచెం దూరమే
ఆ పర్సన్స్ అయితే ఇట్లా ఇన్వ ఇన్వైట్ చేస్ టరు గదా డిపెండై మిడిల్ ఆవరేజ్ చున్నా అట్లా ఎక్కువ ఇన్వైట్ చెయ్యరు
ఆ ఇన్వైట్ చెయ్యరు ఇగ మా డిగ్రీ లోనే ముస్ స్లిం ఫ్రెండ్స్ ఉన్నారు కనీ యా యాస్మిను సమీరా అట్లా మా ఫ్రెండ్స్ ఉండెటోళ్ళు అనమాట క్లోజ్ ఉండెటోళ్ళం మస్తు వాళ్ళు మే ము ఇగ వాళ్ళు కూడా మిడిల్ క్లాసే కాబట్టి ఎప్పుడు ఇన్వైట్ చెయ్ లా త్రీ ఇయర్స్ చదువు కున్నాం డిగ్రీ ఆ అట్లాగానే ఏప్రిల్ మిడ్త్
మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారులేగాని ఇన్వైట్ చెయ్ లే ఎప్పుడు కాక్ కొంటే ఈ
అదే మనం అయితే ఏం చేస్తాం మ మ యమ్మటే పిలుస్తాం దాన్నే ఇన్వైట్ చేస్ కుంటాం మనకా ఉన్నా లేకపోయినా మనోళ్ళని పిలవాలని మనకుంటది కానీ వాళ్ళకుండదు కొందరుమంది అట్లానే ఉంటారు కొంతమంది
కొంచం వాళ్ళకు ఉంటది మన మీద
అవును అవును ముంద ఒకటి వెనక ఒకటి మా ట్లడా దార
అవునవును కన్ మనకం అంట అందరం అందరు మనోల్లని కలుపుకపోతాం కని వాళ్ళట్లకాదు వా ల్లాది వాళ్ళే ఫాలో అయితరు
అవునండి అవును
ఉహు మద్యల బాగ అవును మనమేమో అం ందరు మనోళ్లే కదా వాళ్ళు ఏదైతే ఎన్ని మనుషులే కదని మనం అనుకుంటాం
ఒక వాళ్ళు ఆ బాయిస్ స్ అయితే అన్నయ్య ఫ్రెండ్స్ అయితే ఒక అతను ఉంటాడు ఆయన మంచిగా క్విన్వైట్ చేసుకుంటాడు అన్నయ్యని వాళ్ళ ఇద్దరు మంచి ఫంక్షన్స్ అటు ఇటు తిరుగుతడు బాగనె
అవునా
ఎప్పుడు ఎ మ్యారేజ్ అయ్యానంక ఎవరిది వాళ్ళ వాళ్ళు కూడా ఇన్వైట్ చేయట్లేదు అన్నయ్య వాళ్ళని కూడా
ఆ కొంచెం మ్యారేజ్ కాకముందంటే ఎక్కువ బాధ్యతలు ఉండయిగా
అవునుఅవును
తలుంటాయి
అవు
మీ కాడ వాతావరణం ఎ ట్లుందండి అండి వర్షం గొ ట్టేటట్టుందా
వర్షం ఏం లేదండి లైట్గా మబ్బు పడినట్టు
అదే త్రి డేస్ కానుంచి మబ్బు పడు
అవునా ఇప్పుడు వర్షం అయితే ఇటువైపు ఇంతవరకు రాలేదు కొన్ని చోట్ల పడు తుందంట అవునవును
ఉమ్ ఇప్పుడు వాడే వాడ అని లే చెడు వానలు అంటారంటగా
ఆ చెడుగానను పంట నష్టం అవుతుంది మొక్కజొన్నలో ఆ అట్లాపోతు అట్లా వేస్ట్ అయితా ఉంటుంది పొలాలన్నీ మిర్చిపంటగాని కొంతమంది ఏం చేస్తారంటే మొక్కజొన్నలు ఇగ రోడ్డు మీద పొసి ఇగ ఎండ పెడుతూ ఉంటారు అనమాట ఆరబోసి సముగుంట గా ఇలా వర్షంవచ్చన అకలంగా వర్ష వచ్చినప్పుడు ఏమైతే ఆ మొక్కజొలు అనేది నలబడతాయి ఇప్పుడు మార్కెట్ తీసుకపోతే ధర కూడా కదు నష్టపోదు వస్తూ ఉంటారు రైతులు బాగా
ఆవును ఈవానల వల్ల చాలా నష్టం అయింది పంట అంత నేలప్ పాలయి
ఈ వానలు కూడా అకాల వర్షాలు రావడం కూడా మన వల్ల కూడా అవుతుందని అంటున్నారు కొంతమంది శాస్త్రజ్జూతు ఎందుకంట టే ఇప్పుడు ఎక్కువ కాలుష్యం ఉంది కదా కాలుస్యం వల్ల భోజనం పాలా పలుచబడి దాని వల్లా వచ్చెచాన్స్ వస్తున్నాయి అంటున్నారు శాస్త్రజ్ఞలు
ఆహా అప్పుడు ఆ మధ్యలో వర్షాలూ ఒక టూ డేస్ బాగావన్నయి చూడండి మేఘాల పైన ఏరోజు తల్లివు అని ఇట్లా టాక్ వచ్చింది నిజమేన అది
అవునండి
మేఘల పైన స్థల్‌ ఎటాక్లి ఇల్లు కుర్తిమ వర్షాలు
అది అట్లా ఏముండదు గదా తేదే వస్తానంట దానివల్ల
ఆహా మేఘాల పైన ఏదో అంటే రసాయనాలు ఉంటాయి కదా అలాంటి ఏదో చలిల్లు ఒక టూ డేస్ అసలు ఫుల్ ఇంట్లోకెళ్లి బయటి
ఆ బాగా వచ్చింది అవును ఆ గుర్తుంది గుర్తుంది
దొరుకుతాయ్ వర్షాలు పడట్లేవాని ఇట్లా మేఘాల
ఆహా వర్షాలు పడన ఇప్పుడు ఇట్లాంటివి వస్తే ఏం కాదు అట్ల చేసినా కూడా
ఆ ఫేకేమో అనుకున్నాంలే కాని మరా ఇందులో ఎంత వాస్తవం ఉందో ఎంత అవాస్తం ఉందో తెలియదు
ఇగ మనకి తెలియదు
హ్మ్
ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సరే